హలో... అ
ఆ బావున్నా నువ్వు ఎలా ఉన్నావ్
ఉమ్ నేను బావున్నాను ఈ రోజు వెస్ట్రన్ డ్రెస్సెస్ ఇంకా ట్రెడిషనల్ డ్రెస్సెస్ గురించి డిస్కస్ చేద్దామ అ!
ఆ చాలా ఇంట్రెస్టింగ్ టాపికే ఇది
అవును మరి నీకు వెస్ట్రన్ డ్రస్సెస్ ఇష్టమా లేదా ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఇష్టమా
నాకు రెండూ ఇష్టం అకేషన్ బట్టి వేసుకుంటా
సేమ్ నేను గూడా అంతేనే అంటే ఇంగ ఫెస్టివల్ ఇంగ ఎక్కడన జౌటింగ్కి ట్రి ఇప్పు ట్రిప్స్కి టూర్స్కి దాన్ని బట్టి వేస్తా నేను కూడా సెలెక్ట్ చేసాను డ్రెస్సెస్
ఇంకైతే ట్రెడిషనల్ డ్రెస్సెస్ అంటే మన కల్చర్ని రిప్రజెంట్ చేస్తాయి కదా
మ్ అవును ఇ ట్రెడిషనల్ డ్రెస్సెస్ కింద అయితే శారీస్ సల్వార్స్ సూట్స్ లెహెంగాస్ ఇవన్నీ వస్తాయి ఈ ప్లేస్ అవి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి కదా
అవును ఇంకా ఫెస్టివల్స్ అండ్ ఫ్యామిలీ ఫంక్షన్స్లో ట్రెడిషనల్ డ్రెస్సెస్ స్పెషల్ గా ఉంటాయి
ఉమ్మ్ నా అసలు ఎంత మంచిగా రెడీ అయితాము కదా అసలు ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఇంకా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అప్పుడు ఇప్పుడు నేను ఎక్కువ ట్రెడిషనల్ వేరే ప్రిఫెర్ చేసాం
అవును ఇంకా ట్రెడిషనల్ డ్రెసెస్ వేసుకుంటే ఎలిగెంట్ లుక్ కూడా వస్తుంది
మ్ అవును ఇంకా మరి వెస్ట్రన్ డ్రెస్సెస్లో నీకు ఏమి నచ్చుతాయి
కంఫర్ట్ అడ్ స్టాయిల్ నచ్చుతుంది నాకైతే వెస్ట్రాన్ డ్రెసస్
మ్ ఇంకా కంఫర్ట్ అండ్ స్టైల్ అంటే ఇంగ సెట్గా జీన్స్ టాప్స్ స్కర్ట్స్ అండ్ డ్రెసెస్ డైలీ వేయర్కి కంఫర్ట్ టుబుల్గ ఉంటాయ్ కదా
అవును ఇంకా కాలేజ్కి వెళ్ళినప్పుడు చాలా మంది వెస్ట్రన్ అవుట్ ఫిట్స్కి ప్రిఫర్ చేస్తారు
మ్మ్ అవును అసలు ఈజీగా మూవ్ అవ్వచ్చు వాళ్ వాటిల్తో
మరి శారీ వేసుకోవడం ఇష్టమా నీకు
మ్మ్ చాలా ఇష్టం మరి నీకు
నాకు గూడా శారీలో చాలా గ్రేస్ఫుల్గ ఉంటుంది కదా
ఉమ్మ్ అవును నెనైతే అసలు మా అమ్మ శారీస్ ఉంటాయి అవి చాలా ట్రై చేస్తానే ఉంట చాలా బాగుంటాయి కట్ కొని క్రా పోయినా కూడా పైన పైన కట్టుకొని ఫొటోస్ తీసుకుంటా ఉంటా
ఉమ్ ఎస్పెషల్లీ ఇంకా ఫెస్టివల్స్లో శారీ వేసుకుంటే డిఫరెంట్ ఫీలింగ్ అసలు డిఫరెంట్ వై ఈమనేది వచ్చేస్తుంది
కరెక్టే మరి వెస్ట్రన్ డ్రెస్సెస్ లో ఫేవ ఫేవరెట్ అవుట్ఫిట్ ఏంటి నీకు
నాకా క్యాజువల్ టాప్ అండ్ జీన్స్ అంతే
నాకొచ్చి ఇంకా లాంగ్ వెస్ట్రన్ డ్రెస్సెస్ నచ్చుతాయి
ఓకే బాగుంది నీ చాయిస్ అయితే
మరి ట్రెడిషనల్ డ్రెస్సెస్ లో ఫేవరెట్ ఏంటంటా
నాకు ట్రెడిషనల్ డ్రెస్సెస్ లో ఫేవరెట్ అంటే లెహెంగా అంటే చాలా ఇష్టం
మ్మ్ నాకు వచ్చి శారీ ఇష్టం కానీ ఎప్పుడు ఆ అంటే రిలె రిలేటివ్స్ ఉన్నప్పుడు కట్టుకోలేదు ఇంట్లోనే కట్టుకొని ఫొటోస్ తీసుకున్నా
అవునా వెడ్డింగ్స్ లో లెహెంగాస్ చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి కదా
అవును అసలు శారీస్ కూడా అసలు టైమ్లెస్ ఫ్యాషన్ కదా
ఎగ్జాక్ట్లీ
మరి ఫ్యాషన్ ట్రెండ్స్ ఎలా మారుతున్నాయని అనుకుంటున్నావు
ఇప్పుడు ఫ్యూజన్ ఫ్యాషన్ చాలా పాపులర్ అయిపోయింది కదా
ఫ్యూజన్ ఫ్యా‌షనా ఫ్యూజన్ ఫ్యాషన్ అంటే
అంటే ఇంకా ట్రెడిషనల్ అండ్ వెస్ట్రన్ స్టైల్స్ కలిపి వేర్ చేయడము
ఓహో లైక్ కుర్తి విత్ జీన్స్ అట్లానా
అవును అలాంటి కాంబినేషన్స్ బాగుంటాయి కదా
అవును చానా స్టైలిష్గా ఉంటాయిలే మా క్లాస్ లో కూడా ఒక అమ్మాయి వేసుకొని వస్తుంది అసలు పట్టు చీర పట్టు క్లాత్ ఉంటుందిగా దాంట్లో టాప్ ఉంటుంది అసలు దాని కింద జీన్స్ వేసుకొని వస్తుంది
మ్మ్ అవును మరి ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఎందుకు ఇంపార్టెంట్ అని అనుకుంటున్నావు
అంటే ఇంకా ట్రెడిషనల్ డ్రెస్సెస్ మన కల్చర్ అండ్ హెజిటేజ్ ని ప్రిజర్వ్ చేస్తాయి గా ఇగ
అవును కరెక్ట్ ఫెస్టివల్స్ లో ట్రెడిషనల్ డ్రెసెస్ వేసుకుంటే ఫెస్టివ్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది
అసలు ఇంకా ఫ్యామిలీ వెల్డర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం ఇంకా రె అయితన్నాం అంటే ముందు కాలం వాళ్ళకి ఏం తెలుసు వేస్ట్రెన్ డ్రస్ అని వాళ్ళంతా ట్రెడిషనల్ వేరే వేసిన ఇంకా మనం కూడా అదే వేయాల
అవును కానీ చూసుకుంటే వెస్ట్రన్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది కదా
మ్మ్ అవును చాలా ఎక్కువ అయిపోయింది అసలు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈ మధ్య
ఇంకా చూసుకుంటే సోషల్ మీడియా అండ్ మూవీస్ వల్ల ట్రెండ్స్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతున్నాయి
మ్మ్ అవును కానీ మన ట్రెడిషనల్ ఫ్యాషన్ పాపులర్ పాపులారిటీ కూడా తగ్గలేదు వే అది కూడా సేమ్ అట్లే ఉంది
అవును నిజమే
మ్
మరి డ్రెస్ సెలెక్ట్ చేస్తే చేసెటప్పుడు ఏం కన్సిడర్ చేస్త తనువు
ఫస్ట్ కంఫర్ట్ చూస్తాం దాని తర్వాత క్వాలిటీ చూస్తా దాని తర్వాత రేట్ చూస్తా హహు
హుహు్ నేను కూడా అంతే ఇంకా అకేషన్ కి సూట్ అవ్వాలి ఫస్ట్ అయి
ఉహు ఊఊఉ ప్లేసింగ్ కలర్ అండ్ డిజైన్
ఆ అవును
కలర్ అండ్ డిజైన్ కూడా ఇంపార్టెంట్ కదా ఇంకా సేమ్ కలర్ ఉంటే ఇ యాక్ ఆన్ డ్రెస్ మర్చిపోడమే ఇంగ వేరే కలర్లు తీసుకుంటా సేమ్ కలర్ ఉంటే తీసుకోను. అది డిజైన్ ఎంత వేరన్నా ఉండని నేను తీసుకోను.
మరి షాపింగ్ కి వె ఇప్పుడు ఎక్కువ టైమ్ డ్రెస్సె సెలెక్ట్ చేయడానికే ప్రయోపడుతుందా
ఉ అవును అసలు సెలెక్ట్ చేయ్యాలంటే ఇంగ ఒక గండమ్ మా అమ్మాయి కన్నీ తీపిస్తుంది. అన్ని తీపిచ్చి ఇంగ దాంట్లో ఏ రోడ్ ఏ రోడ్ సెలెక్ట్ చేసుకుంటే నేనేంత దానికి వాళ్ళు టూ థౌజండ్ అంటే ఫోర్ హండ్రెడ్ కి ఇయి అని అడుగుతుంది.
అంటే ఇంకా అమ్మ వాళ్ళంటే ఇంకా బార్కిన్ ఖచ్చితంగా చేయాల్సిందే
మ్ అవును
క దయి అయితే చూసుకుంటే ఇంకా చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా కన్ఫ్యూజ్ అయిపోతాం ఏది తీసుకోవాలా ఏది వద్దు అని చెప్పి
మ్ అవును కడట్టే
మరి ఆన్లైన్ షాపింగ్ ఇష్టమా నీకు?
అంటే కొంచం ఇష్టమే అంటే అప్పుడప్పుడు చేస్త ఉంట ఇంగ వెస్ట్రెన్ వె ఏంటి అంత బయట కలెక్షన్ ఉండదు కాబట్టి ఇంకా ఆన్లైనే ప్రిఫేర్ చేస్తా నువ్వు
ఊ నాకు డైరెక్ట్ గా స్టోర్ లో ట్రై చేయడం ఇష్టము
అంటే నాకు కూడా ఇంకా ట్రెడిషనల్ కి నేను అదే ప్రిఫర్ చేస్తా స్టోర్ కి విజిట్ చెయి ఇసి షాపింగ్ చేయడం అంటే ఇష్టము ఇంగ వెస్ట్రనే ఎందుకో ఆన్లైన్ లో వే చేస్తాను
మరి ట్రెడిషనల్ జ్యువెలరీ వెస్ట్రన్ డ్రెస్సెస్ తో మ్యాచ్ అవుతుందా
నాకు కొన్ని స్టైల్స్ కి అవుతుంది ఇంకొన్ని స్టైల్స్కి అవ్వదు
మ్ ఫ్యూజన్ లుక్ చాలా ట్రెండీగా ఉంటుంది.
ఉమ్ అవును ఎగ్జాట్ గా
మరి ఫ్యూచర్ లో ఫ్యాషన్ ఎలా ఉంటుంది అని అనుకుంటున్నావు
నేనొచ్చి ఇంకా క్రియేటివ్ గా ఉంటుంది అని అనుకుంటున్నా.
మ్ ఇంకా ట్రెడిషనల్, అండ్ వెస్ట్రన్ స్టైల్స్ కలిసి కొత్త ట్రెండ్స్ వస్తాయి కదా.
అవును ఇంగా అసలు రాబోయే జనరేషన్ లో ఎట్లా వేరు చేస్తారో బట్ ట్టలు మనకే తెలిదు కదా
ఫైనల్ గా చెప్పాలంటే ఇంకా వెస్ట్రన్ డ్రెస్సెస్ కంఫర్ట్ అండ్ స్టైల్ ఇస్తాయి
ఊ అవ్ మనం ఎక్కడికన్నా వెళ్ళాల అంటే ఇంకా ఫెస్టివల్స్ కి వెకేషన్స్ కి తప్ ప్ప ఇంగ ఎక్కడకన్నా వెళ్ళల అంటే ఇంగ ఎక్కువ వెస్ట్రన్ డ్రెస్సెసె కదా ప్రిఫర్ చేస్తాను ట్రెడిషనల్స్ ఏమన్నా పెళ్ళిళ్ళు ఫెస్టివల్స్ ఉంటె తప్ప ఇంగ హెవీగా ఉంటాయి ఎవరి. క్యారీ చేయలేరు ఈ కాలంలో అయితే.
శారీ ఇంక చూసుకుంటే ఇంట్లో కూడా మేము ఎక్కువ వెస్ట్రన్ టైప్ లోనే ఉంటాం ట్రెడిషనల్ కన్నా.
అవును ఫస్ట్ మనం కంఫర్ట్ చూసుకుంటాము. దేంట్లో కంఫర్ట్ ఉంటే ఇంకా అదే ఎక్కువ ప్రిఫేర్ చేస్తాం.
ఆ అంతేలే ఇంకా మనం అకేషన్ని బట్టి కూడా కరెక్ట్. డ్రెస్ చూస్ చేస్ చూస్ చేసుకోవాలి‌.
ఉ అవును కానీ ముందు కాలం వాలు వాళ్ళకి తెలీదు కదా పాపం పేర్లు పెడతానే ఉంటారు ఏమైనా వెస్ట్రన్ డ్రెస్ వేసుకుంటే. ఏంది ఈ పాపా లెగ్గిన్ వేసిన ప్రాబ్లమే జీన్స్ వేస్ వెసిన ప్రాబ్లమే ప కట్ సైడ్ లో కట్ వచ్చి టాప్ వేస్తాం కదా. అది కూడా ప్రాబ్లెమ్.
ఫ్రమ్ అవును. అవును కానీ వాళ్ళకి ఏం తెలుసు రెండు కూడా మన వా. ట్రాబ్ లో ఇంపార్టెంట్ కదా.
ఉ అవును కరెక్ట్ గా ఇం కా ఒకేషన్ని ని బట్టి కరెక్ట్ డ్రెస్ చూస్ చేసుకోవాలి మనం కూడా.
ఉ ఇంగ అంటే ఇంకా ఏ ఫంక్షన్ ఎలా ఉంటుందో అని మాకు తెలుస్తుంది కదా ఇంకా అక్కడ అక్క. ఇక్కడ ఉండే టైప్ పీపుల్ ఎలా ఉండారో కూడా తెలుస్తుంది కాబట్టి ముందు వేసుకునే ముందు చూసుకుంటాం అంతా.
ఊ అ అవును అది బెస్ట్ ఇంకా వచ్చి అసలు పెళ్ళి టైంలో అయి అయితే ఇంకా కజిన్ కజిన్స్ అందరు కలిసి సేమ్ డ్రెస్సెస్ ఇంకా హల్దీ ఫం ఫంక్షన్ కి మెహేంది ఫంక్షన్ కి మంచి సేమ్ కలర్ డ్రెస్. డ్రెస్సెస్ ఎంత బాగుంటుంది‌
అవునన్ని ట్విన్నింగ్ చేస్తావా నువ్ ఎప్పుడైనా కజిన్స్ తో.
ఉ చేస్తా నేను చానా సార్లే చేసిన నువ్వు
ఆ నేను చేస్తా బాగుంటుంది కదా అంత ట్విన్నింగ్ గా రెడీ అయితే అసలు ఆ లుకే వేరేంటుంది కజిన్స్ తో బా ఎంజాయ్ చేదు అలా చేయొచ్చు వైబ్స్ వేరే ఉంటాయి అసలు
అవును నేను ఒకసారి నేను ఒక్కొక్కసారి చేస్తా మా అక్క ఒక్కొక్కసారి చేస్తుం ది ట్వినింగ్ మా కజిన్స్ తో ఇంగా బాజీరావ్ మస్తాని అని ఒకసారి ఫేమస్ అయింది గుర్తుకుందా
ఆ గుర్తుంది అది ఆ మూవీ వచ్చినప్పుడు చాలా ఫేమస్ అయింది కదా ఆ డ్రెస్ అయ్ తె
ఇంగ కబాలి డ్రస్ అని
ఉ
ఆలియా కట్ట తెలీదు ఆ ఏంటె ఏంటివో వస్తుంటాయి డ్రెస్సెస్
అక్క తిన్నావ
మ్ లేదు తీసినారు ఉ తింటాన్నారు మా అమ్మను మా అక్క ఇంకా నీతో కాల్ మాట్లాడేసి మళ్ళా పోయి తింటాను నువ్ తిన్నవా
లేదు ఇంక మా డాడీ ఇంకా రాలేదు ఇంటికి వస్తే అందరం కలిసి తిందాం అని చెప్పి వెయిట్ చేసుకో ఉండాను
అవున ఎంతకొస్తారు మీ డాడీ
వచ్చేస్తారు నైన్ నైన్ థర్టీకి అలా వచ్చేస్తారు
ఊహు డిన్నర్ ప్రిపేర్ అయిపోయిందా
ఆ అయిపోయింది
ఏం చేసినారు డిన్నర్ల మా ఇంట్లో నా ఇంక ఎన్నో నాన్ వెజ్ చేసినారు పాయా చేసినారు
ఇంకా రైస్ చేసినారు మీ ఇంట్లో
ఈరోజ్ ఫ్రైడే కదా బిర్యానీ చేసారు
చికెనా మటనా
మట నె ఇంకా పండగ అయింది కదా ఇంక అంతా మటన్ స్టోర్ లో ఉంటుంది ఫ్రిజ్లో
ఉమ్ అవును సరే అయితే ఈ టాపిక్ గురించి మాట్లాడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది
నే న్ కూడ చాలా ఎంజాయ్ చేసా
మ్ సో చాలా మంచి డిస్కషన్ జరిగింది
అవును
సరే అయితే తినేసి నేను మళ్ళ కాల్ చేస్తా
ఆ సరే అయితే బాయ్